హలా
బాగున్నారండి
ఆ హలో బాగున్నారా అండి నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నానండి మీరు బాగున్నారా
వాయిసు వినబడటం లేదండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి
ఏం చేస్తున్నారండి.
మా పాప మ్యాగీ కావాలి అంటే మ్యాగీ చేస్తున్నామండి.
మాగడుందా.
ఏంటండి
మాకుడుందా అండి
రండి పెట్టేస్తాం అందరం తిందాం. చేసుకున్నది ఎంతైనా మంచిది అందరం కలిసి తిందాం రండి.
ఆ
ఏం చేస్తున్నారా అండి పనంతా అయిపోయిందా, ఇంట్లో పనంతా.
ఇంకేం కాలేదండి. ఇంకా గిన్నెలు తోమలండి. స్నానం చేయాలి
అంటేం చేస్తున్నదండి మరి నైట్కి
నైటికి అదే వంట ఏం చేయాలని చూస్తున్నామండి. కర్రీ ఏం కరీ లేదు. వంకాయలు మా మావయ వంకాయలు తెచ్చాడటండి ఆ వంకాయలు వండదామ అని చూస్తున్నా మరి ఏమంటాడు అండి మా సారు.
తినరా అండి ఇంట్లో వంకాయలు
ఊ తినడండి కానీ ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతానికి కాబట్టి తప్పదు కదా.
అవునండి ఎంతకాలం ఏం దొరుకవు సరిగా కూరాగాయలు ఇంట్లో.
అ పొద్దటి నుండి ఈ రోజు కార్పడి వేసుకునే తిన్నామండి రెండు పూటలు.
ఇ
ఇ అట్లా మరి వండుతాన అంట ఏమంటాడో చూడాలి.
ఏండిద ఒకటి అంత
అ ఊ
వేరే వెజిటేబుల్స్ అంటే జరుపుడు కష్టం గా ఉంది ఎండకాలం కదా.
హ్మ్
ఏట్లండి మరి విశేషాలు
చెప్పండి ఏమున్నాయండి విశేషాలు
ఇద అనా ఉంది కదా అండి ఈ మధ్యలో దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్.
ఊ
ఎట్లా జరుపుకుంటారండి మీదగ ఏం
మా దగ్గర మాముూలే ఉంటదండి. అంత హెవీ ఏముండదు మాది పల్లెటూరు కదండి. అంతా ఏం చేయరు కదా అగా కాకపోతే గాని ఇప్పుడు పెళ్లి గాని వాళ్ళకి ఇట్లా ఎవరనా ఉంటే అన్న సంతర్పన. మగలాండి ఏమన్నా చేస్తా సరండి
ఊరేగింపు బాగుంటంది అద అండి నైట్
ఆ నైటు ట్రాక్టర్ల దేవుని పెట్టుకొని ఊరంతా తిరుగుతారండి అందరు కొబ్బరికాయలు కొడతారు చంద వేస్తారు అట్లా వేస్తారండి ఇంగ
ఎలారండీ
ఏంటండి
వెళ్తారా అండి మీరు
ఆ వెళ్తామండి ఎందుకు కేలం
అంటే మీ దగ్గర వెళ్తారా లేదంటే ఏదైనా ఊరికి బయలనా జాతర లాగా జరుగుతుంది కదా అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ల
అ లేదండి ఆ టైం వెళ్ళవండి ఊలోనే ఉంటాము అక్కడ ఆ పూజ అయిపోయినాక కొబ్బరికాయలు కొడతాము అన్న సంతర్పణ పెడితే అన్నం తింటాము వస్ స్తాము మళ్ళా సాయంత్రండేడు వచ్చినాక మళ్ళీ అందరి తలస్నానాలు మళ్ళీ చేసి దేవునుకాడా మళ్లి కొబ్బరకాయ కోడ్ త్తమండి చంద వేస్తాం కొబ్బరికాయ కొడతాం నీళ్ళర పోస్తాం అలాచేస్ చెమండి
బిల్లం చాఖ బాగుంటది కదండీ పులిహోర ఇట్లా
ఆ పులిహోర కొంతమంది పులిహోర తీసుకొచ్చి పంచి పెడతారాండి బాగుంటదండి మీ దగ్గర ఎలా ఉంటదండి మరి
దగ్గర కూడా మామూలు గానే ఉంటదండి
అవును
పొద్దిన ఏద వస్తారు అన్నదాం ఉంట అన్నదాండు ఊరగింపు బాగుంటంది నైట్ కొంచెం మాది కూడా పల్లె ఓకే అండి అంత పెద్ద గుడేం కాదు చిన్నగ నే ఉంటది గుడి ఎంతమ మామూల్ గానే జరుపుకుంటాం అండి సిద్ధసైడ్ అయితే బాగుంటది
అవునువును
అండి కొన్ని కొన్ని విలేజెస్లలో జాతర కూడా జరుగుతద అంట ఆ రోజు
ఆ శ్రీ మన భద్రాచీలం దగ్గరకి ఇట్లా బాగుంటదండి తాళంబ్రాలు కదండి ఆ రోజు లైవ్ లో చూసుకు చ్చండి మనం మన ఇల్లల టీవీలో చూసుకున్నా గాని బాగుంటది
న్నారు కచ్చితంగా వస్తాది యిగా
చనా వరకు వెళ్తారండి భద్రాచలం వెళ్ళి
వీలైన వాళ్ళు అందరూ ఇంటరండి మన విలేజెస్ సైడ్ ఎక్కువ వెళ్లరు సిటీ సైడ్ వెళ్తారండి మక్సిమం మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సు కదా ఇప్పుడు చాలా మంది పోతారుద
కానీ మస్త్ ఇబ్బంది ఉంట దు కదండి అందరు జనాలు చూడలేం అసలు దేవున్ని
చడలేవండి కొ రష్ ఉంటది చాలా ఇబ్బంది ఉంటది దర్శనం కూడ సరిగ్గగాదు
అవును
మామలు టైంలో పోతేనె మంచిగ మనస్ఫూర్తిగా చసుకొని దర్శన చేసుకోవచ్చండి
చలం భద్రచలం వెళ్ళాలండి అసలు ఒక్కసారి కూడా భద్రచలం వెళ్ళి చూసి రాలేదని
మన్ కూడా ఎల్లి విడారం వెళ్లరా అండి బాగుంది
ఈసారి మేడారం కూడా వెళ్ళలేదండి మేము
మేం కూడా వెళ్ళలేదా అండి కాకపోతే యూట్యూబ్ లో ఇలా వీడియోస్ పెట్టారు కదావి చూసినా
మ్మహ్ మ్మ్
ఈసారి జాతర చిన్న జాతర ఉంటది కదా అండి
ఆ ఉంటదండి
జరుగుతుందండి చాలా బాగా జరుగుతుది చిన్న జాతర
అవునా చిన్న జాతార అంటే ఎట్లా చేస్తారడి మరది ఈ స్కూల్ స్కూల్
ఎట్లా ఇస్తారు అట్లనే ఇస్తారు అండి చిన్న జాతర అంటే ఆ రోజు దేవుడిని తీసుకొచ్చి అందరు మంచిగా రెడీ అయ్యి ట్లో ఉంట మీరు వసుక్కొని బంట కొబ్బరికాయలు కొట్కొని గుట్టకి ఎలి దేవున్ని తీసుకో సరు
దేవున్నా అంటే నిజంగా కనబడతుంది అదా అన్ని మరిమానకు
కనబడదండి కాకపోతే కుంకుమ బన్ని అంటారు కదా
ఇంకమ్మడినా తీసుకొస్తారా అని
అది తీసుకొని వస్తారండి అది కూడా కనిపించదు మనకు
ఆ
రుగుతుంది చాలా మంది చూడ్డానికి కూడా ఇస్తారు చుట్టుక్కల పోడి వాళ్ళు వీలైన వాళ్ళు కేర్మలారంంద కేర్ మాాల దగ్రట్ జరుగుతుందండి చిన్న చిన్నగా చ కూడా పెడతే పెడతారు కాబట్టి
అ
ఎందుకు వెళ్ళలేదండి మరసారి మీడారం
ఇక మేడారం మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నాడంండి ఇక మేము వీలు కాలేదండి వెళ్ళడానికి తిరుగువారం వెళ్ళామండి జాతర రోజు వెళ్ళలేదని తిరుగువారం వెళ్ళాము తిరువారం వెళ్ళంగా తిరువారం కూడా ఫుల్లు పబ్లిక్ ఉందండి మస్తు ఇబ్బంది అయ్యింది ఎమ్మటే ఎళ్ళినాం ఏం చూసు కోలేదండి అట్లా వెళ్ళినాం ఇట్లా బండ వేసుకొని ఫ్యామిలీ తోటి వెళ్ళినాం ఎమ్మట వచ్చేసినావండి బాగిబ్బంద్ అయ్యింది
ఇప్పటికి కూడా వెళ్తానే ఉన్నారు వెళ్ళే వాళ్ళు
ప్యాకింగ్
చాలా బావుందండి మంచిగా డెవలప్ చేసారు ఈ ప్రభుత్వం అయితే
ఏ ఏంది చేయకున్నా ఇదొక్కటే చేసిడు బానే
ఆహా
రమ్ములు గుడి మొత్తం మంచిగా డవలప్ పైనండి
ఆ అవునండి కానీ రైతులను ముంచలేదండి
ఆ రైతుని ముంచిరండి అవునండి వెయిటింగ్ లిస్ట్ లో వస్తుంది రైతు బందు పడతది అని పడ్డాదా అండి ఎవరికైనా మీక్
ఎ ఎవరికి పడలేదండి ఈ ఓన్ ఇ ఊకే అనడం తప్ప వేరే ముచ్చటే లేదండి అట్లా అనవట్టి ఇప్పటికి నాలుగు నెల ఐదు నెల అయితుంది
మ్మ్ రెండ్ రోజుల నుంచి బాగ మంచిగ వస్తుంది వెయిటింగ్ లిస్ట్ లో
ఆ అంతా అయిపోయే పొడుపొన్సా
ఇతన్నైతే చాలా ముంచారండి
మ్మ్ రైతులన్ ఇట్లా స్టూడెంట్లన్ అట్లా
ఆ పడ్డాయండి ధర్నాలు చేషి దీన్ తర్వాత ఎష్ రు స్టూడెంట్స్కి
ఆ
స్కాలర్షిప్ ఇప్పుడ్ ఇప్పుడే పడుతున్నాయి కొంతమందికి
ఆహు
అస్ల్ అయితుందండి కేసీఆర్ ఉన్నప్పడనుండే పడట్లేదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితుం తుంది స్కాలర్షిప్స్ పడక
ఆహా
మరి ఇప్పుడుప్పుడు రిలీజ్ చేస్తుండు మొన్నటి దాక ధర్నాలు చేస్తే
ఫండ్ లేదు కావచ్చు అండి అందుకే పడలేదేమొ
ఫండ్ లేదు మనీ ఏదో ఒపీనియన్ ఈ స్కాలర్షిప్ అయితే ఆపోద్దండి స్టూడెంట్స్ కి ఇబ్బంది అయితది కదా రావాలన్నా ప్రైవేట్ కాలేజ్ వేళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది అయిత ఇది గవర్నమెంట్ అంటే వాళ్ళకి దగ్గర నుంచి వస్తాయి ఫండ్సుగాని వీళ్లు కట్టాల్సుంటాయి ఫీజు మళ్ళీ
అయితే ఏం చేస్తున్నరండి అయిపోయిందా చేయడం మాగీ
అయిపోయిందని తింటున్నా అండి ఫ్యామిలీ గుడ్ చోని
తింటున్నారా
మ్మ్
మ్మ్ ఏంటండి మరి పని ఎప్పుడు చేస్తారండి చీకట అయితుంది కదా
అంటే వాకిలు గిట్లా ఊడిశానండి ఇగ ఒక గిన్నెలు కూడా పొద్దుగాల అన్ని తోమెషిన కాని కొద్దిగా ఒక ఒకటే గిన్నె ఉన్నది ఆ గిన్నె తోమేసి కూర ప్లాన్ చేస్తే అయిపోతందండి స్నానాలు పొదుగాలు చేషినం కానీ మళ్ళీ చేయాలండి
కొంద మీరేం చేస్తారు
అ
అ లేదు మరి